హలో చెప్పండి నమస్కారం అండి టాపిక్ ఏంటి టాపిక్ ఏంటి టాపిక్ చెప్పండి సార్ ఆ మీ స్కూల్లో విశేషాలు ఏంటి
మా స్కూల్లా ఇయ్యల్నే ఫేవరల్ ఐపోయింద్
అవునా మీక్ గేమ్స్ అంటే ఏమి ఇష్టమండి
గేమ్సా
హ్మ్ క్రికెట్ ఆ క్రికెట్ ఎట్లా ఆడ్తారండి కొంచెం ఎక్సప్లయిన్ చేస్తారా నాకు ఎందండి
బ్యాట్ తోటి బాల్ తోటి ఆడతారు
అవునా
హ్మ్
చెప్ బ్యాట్ ఎన్ని సిక్సా అండి
బాల్ బ్యాట్ ఉంటే అడొచ్చు
ఆ సిక్స్ సిక్స్ ఫోర్ అని ఎట్లా అంటారండి
సిక్స్ సిక్స్ కొడితే హండరు ఫోర్ కొడితే ఫోర్ హండరు
అవునా ఆ ఇ ఎవిడ అట్లా జరిగిందండి మీ ఇంట్లో మీ స్కూ లో సారీ అదే స్కూ లో బాగా చలేనా ఏ కురాండి కోటేశ్వరా
కాదు ట్రెండ్ అయ్యే షట్ వేసుకుని
అవునా అండి బ్లూ కలరా డ్యాన్స్ మన ఏష రండి వరి ప్పుే మడ ఆహా ఏం పాట అండి
అది పా ఆట గుర్తులేదు
ఇక డ్యాన్స్ అంటే అందరికి ఇష్టం కదా అండి
నాని సినిమాలో కొత్త అది లేదా
ఆ అది ఏదో వత్తుంది కదా
ఆ ఆయ్యా
ఆ అవునవును ఆ వాడు రెండు జట్లు వెస్కొని చేతాడు కదా అవునండి నాకు కబడ్డీ అంటే మస్తు ఇష్టం ఉత్తమో
ఎట్లా ఆడతారు కబడ్డీ
టూ వే సెవెన్ మెంబర్స్ ఇటు సెవెన్ మెంబర్స్ ఉంటారు ఇగా ఒక్ ఒకర్ని అవుట్ చేయాలి కాలు పట్టుకుంటె ఉంటది కాలు గుంజాలి మనం లైన్ అవుట్ చేయాలన్నమాట లైన్ టచ్ చేయాలి
హుమ్
మీకు అది మా అండి ఫుడ్ అదే మన్న
అ
ఉడ్డంపి ఇష్టమా అండి
హలో
హలో ఫుడ్ అంత ఇష్టమాండి ఫడ్డు
ఇష్టమ
మీ ఏ ఏ రెస్టోరెంట్ టె ఇష్టమండి
నైన్ అరు మా ఫేర్వాస్
హలో చెప్పాల అండి మీర ము చూల్బర్డ అరి
మీకేదంటే ఇష్టం రెస్టారెంట్
మాకాండి మక్ ఫుడ్ ప్యాలస్ అంటిష్టమాండి
మ్
ప్యాలెస్ అండీ
అల్లేం బావుంటది
ఫుడ్ ప్యాలెస్ లో మండీ మైనిస్ బావుంటది కదండి
హుహూ ఎప్పుడెళ్లలే ఎల్లాలే
ఆహా మి కెవరైనా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా డి
లేరు
అయ్యో ఎందుకుండరండి క్లాస్మెంట్సుంటరు కదండి చెప్పండీరోజు స్కూళ్ల ఫ్రెండ్సు
ఉమ్
నాకైతే ఏవ్వరు లేరు చిన్నప్పటి ఫ్రెండ్స్ మీకెవరైనా ఉంటే మంచి ఎంజాయ్ చేయండి
ఉమ్
హుమ్ ఇంకా అండి మీకు ఎవరెవరున్నారు కొలీన్స్ తమ్ముడు చెల్లెనా
మూడు ఒకక్కా
ఔనా నాగ్గూడ ఒక్ కన్న ఒక చెల్లె
ఊహూ
ఇంకా అండి
ఇంకేం లే
ఆ మా స్కూల్ పేరొచ్చేశి ఆదర్శ పూలు క్రికెట్ ఇష్టమే అండి బ్యాడ్ ఫుట్బల్ ఆడతా కీపర్గా కీపర్గా
ఈ పరనా
హ్మ్ ఇంకా అండి
ఎంకేమ్లా
మా మమ్మీతో అంట మాట్లాడతారా అండి హ్మ్
వొద్దు
అయ్యో ఎందుకండి మీ దా మీ ఇంట్లో డీజే బాక్స్ ఉందా అండి
ఉన్నాది
ఒకసారి ఆన్లైన్ పేమెంట్ చేస్తా పంపిస్తారా అండి.
పంపిస్తా
ఎంత రేట్ పడతదండి
టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
అయ్యో ఇ గంతనా రేటు అంటే మా ఇంట్లో
మరన్ వర్జినల్ రేట్ అది
ఒ చినల్ రేటా అంటే సౌండ్ మంచి వస్తదా అవునా అది చానీక్ ఎక్కువ రేట్ ఉంది మా ఇంట్లో ఫంక్షన్ ఉంది హ్మ్ కందుకోసమే కావాలి అంటున్నా ఇంకా అండి
ముకేము లే
మకా నాకు అద అం ఇస్తామండి
ఏది
ఇది అది ఏమంటారు స్టార్టర్స్ ఇస్తారు కదా నైన్ డెన్
నైన్ డెన్ లో స్టార్టర్స్ అ లే లే చికెన్ లాలీపాప్స్ అడుగు నర్సరీలు చికెన్ లాలీపాప్స్ ఎప్పుడైనా తిన్నారా అండి
తినలే తినాలా
అవునా అది ఫ్రెంచ్ ప్రైస్ తినరా
తిన్న
ఆహ మీకు ఏది ఫేవరెట్ అండి ఫ్రెంచ్ టా లేకపోతే చికెన్ ఆ
ఫ్రెంచ్ ఏ
హలో అయ్యో ఆలుగడ్డ ఇష్టమా
ఆ
ఆలుగడ్డ ఫ్రై ఇష్టమా
ఆ ఇష్టం లే చికెన్ ఇష్ట రెండు ఇష్టమే
ఉమ్ బిర్యానీ తింటారా అండి రోజు ఎం ఎంత అంటే ఎక్కడ నుంచి తెప్పించుకుంటున్నారు హైదరాబాద్ లో దమ్ బిరియానియా ఉమ్ పవర్ కేశిన
ఉ
ఆ ఇంకా ఇంకేం లేదా అండి చెప్పాలండి ఇంకా
పాలే
మ్ మా ఇంటి దగ్గర ఒక ఆమె చిన్ని అని ఉంటాదండి మా ఇంటి దగ్గర ఒక చిన్ని అన్నీ ఉంటదండి వస్తా ఆమె నిన్న కనిపించింది ఆ అక్క అని అన్నది ఇగ హాయ్ రా అని చెప్పిన నీ అవాలదు చెల్లె ఐశంతో ఉండే ఆమె కూడా హాయ్ హా అక్క ఏడీకిపోతున్నావ్ అని అడిగి న ఇగ తీసుకపోతున్నారా అంటే ఇక్కడ అక్క అని అన్నది హైద్రాబాద్ రోడ్డుకి రా అని చెప్పిన అవునా అన్నది పోయింది గంతే చిన్ని ఎం మాట్లాలే గాని వాళ్ళ చెల్లనే మట్లా లాడిన్ ఐషు మంచిగా ఇట్లా మంచోళ్ళు ఎక్కడ దొరకరు కదా అండి
మీ మీ అ అదృష్టం
అవునా అండి
హ్మ్
మా మీరు గూడా దొరకాల అనుకోండదా అట్లాంటి పాళ్ళు
హ్మ్
ఇది యూట్యూబ్ లో ఏం మంచి ఉంటాయండి షార్ట్ వీడియోసు
మీరు ఏం ఎక్కువ ఎక్కువ ఇత్తరు యూట్యూబ్ లో
ప్లోక్ సాంగ్స్ ఎక్కువ ఇంట అంటే కాయని ఉంటాడు చూడండి శివన్నా సంథింగ్
ఆ ఆ
ఆ అయిన్ బాంటాయి ఈ మొన్ ననే మంచి మంచి వస్తున్నాయ్
కండెస్ చుసా వాళ్ళే బావుంటాయి
ఎక్కువ చూస్తున్న
హ్మ్
మీ దూస్తార వాళ్ళయ్
చూస్తం
ఇంకా అండి
ఇంకేం లే తిన్నారా మరి మీరు
తినలేదండి తినాలింకా
ఎందుకంత
తింటామండి ఇప్పుడు కొంచెం లేటుగా తింటామన్ మీరు తిన్నారా అండి
తినలే తినాలి మేం గిట్ల
ఊహా మా‌ యమ్మ తం ఆహా మీరు టీ చాలా బాగా పెడతారా అండి
పెడతం
ఎట్లా అండి టీ ఎట్లా పెడతారు
ఫస్ట్ పాలు వేడి వేసుకోవాలి
ఊ
తరవాత చాపత్ ఎయ్యాలె
ఊ
తర్వాత షుగరెయ్యాలె
ఏం చాపత వాడతారండి మీకేమో అంత టేస్ట్ ఉంటది
లిబిట్రి
ఏవిటి మాలు కూడా అదేదద అండి
అల్ ఇల్లాచ్చి వస్తస్తారా ఇల్లాచ్చి అలం
ఓకే నా ప్లస్స్తారా అంటే నిమ్ డి కాశన్ వెట్టి పెడతా
ఉ
ఆ
ఉ
ఇంకా అండి
ఇంకేం ఇంకేం లే మీక్ ఏ బైక్ అంటే ఇష్టం
మాతో ఆర్ ఎక్స్ హండ్రెడ్ అంటే ఇష్టం ఆ మీకు మీకే బండి ఉమ్ టూ మినిట్స్
ఉ చెప్పండి
స్పీడ్ గా ఆ అది ఏం బండి అవునా అది చాలా స్పీడుగా పోతుందింటా కదండి
ఆ స్పీడ్ గా ఎల్తది
ఆ ఇంకా అండి మా తమ్ముడు అబ్బిసెట్టు బాగుంటదండి ఎవరండి మీ మీ తమ్ముడు వచ్చిండా కాండి సరే అండి ఇంతటితో అయిపోయింది